అక్క ఏం చెత్తనావ్
నేన ఏం చేస్తున్నానా పైని అయిపోయింది ఇప్పుడే త పూతి ఒంటగ పా పా బోల్ పట్టని
ఆహా
మటన్ ఉన్నదిరా నిన్న పొద్దున్న తెచ్చినం మేము
ఉహు
మటన్ నే ఉంది అంట ఆ ఏంది తెచ్చు నువ్ ఎమ్ చేసినవు
మేదామ్ అదే కూర
చికన్ నా
ఉ ఎగ్గు
గానే వా
ఉ
పెప్ హ
ఎమ్ జేతన్నావు మరి
ఇగ అదేరా పని చేస్తాను ఉన్న ఇంట్లో పనే అమ్ములు వత్తా అంటే ఇప్పుడు ఆ బబ్బులు పంపించిన
అమ్ములు అతందా
ఉ ఆ ఉత్సవే పంపిచి రాట కాలేజి వొళ్ళు డవ్ అదే మొన్న వచ్చిన లాక్ డౌన్ అది పెట్టిరట
ఉ
అనీ ఒతార్ ఇంటికి అవును అవును ఎం జేతారు ఇగ అయిపోయినాయ మిరపకాయలు నా తోనా షాపులకే అయ్యిపోయినాయ
ఉ మీరుకాన్న మే పో మీను మీ కుడు
న ఏన్ బెకుదు ఎవరికి ఎవరికి తర్లక్కేనా విను కూడా వేసు విను కూడా వేసింది తర్లక్కా ఓహు
ఇంతసేపు ఎవరితో మాట్లాడినావు
నేనా ఫస్ట్ నువ్ రాగకతతి ఆ జెసినయి పెన్ ఇన్ జేష్ రాజక్క కి రా అక్క రాజకక్క రాజకక్క ఏ స్టాలిన్ రాజకక్క నాకు చేసింది అట్లా ఇగ పొద్దున ఇందాక ఉష చేస్ తినువను నేను చేసినా ఇది ఒక కాలి అయిపోయిన ఇప్పుడు మధ్యాహ్నం అప్పుడు మూడు నాలుగింటప్పుడు ఉష చేసేది అయిపోయింది ఉషకి నేను చేసుడు కూడా అయిపోయింది ఇంకొక కాలు ఉంది మనిషికి కాలు చేయాలి కొద్దిసేపు ఆగి మళ్ళీ చెత్త అయిపోతది ఇయాలా బ్యాలెన్స్ అయిపోతాయి రేపు పొద్దున్న మీరు ఇప్పుడైతేనే దొరుకుతారు
మరి నేను కూడా చెత్తా నీకయిపోతది
అదే ఇంగ మన చెరో కాల్ ఉంది ఇంకొకటి ఇది కాక ఇప్పుడు ఆ చెరోకటి ఉందిరా అయి ఇది కదా మనిష్కి ఐదు కదా ఇప్పుడు నాది నాలుగోది నీకు ఆ ఇప్పుడు నేను చేసిన ఇప్పుడు నీకు నువ్వు చెయ్యి నే కాసేపయినాక నువ్ ఉ ఎవరి నెంబర్ ఉంది నీ దగ్గర రాదెక్కదుందా
రాదెక్క తో లేదు
ఎవర్ దుంది మరి నెక్స్ట్
ఉషాది స్రవంతక్కది
ఆ మూడయినాయిగా
ఉషాది స్రవంతక్ ఇంక నీది
మూడు ఇంకొకటి ఉండాలిగా ఇంకొక కాలు శిల్పద వీళ్ళందరితో మాట్లాడుడు పూర్తయింది మరి నీది
అయిపోలే
ఎన్ని కాల్ మనిషికి ఐదు కాల్లు కదా ఇప్పుడు రెండు రెండుంటాయ్ కదా నాయి
నీ రొండున్ టయా
ఆ ఇప్పుడు ఇప్పుడు మళ్ళ చెత్తే ఒకటే ఉంటది
హుమ్
ఇప్పుడు నువ్వు నాకు చేసావనుకో ఎంబటే ఇంకొకటి ఉంటది ఇంకోటి ఉంటది య ఉరి నక్కా కళ్యాణి కళ్యాణి తోనున్నాయ్ రాగక్కయ్ ఒకటి ఉన్నది ఉషది ఒకటి నాలుగున్నాయి ఇంకా కాల్స్ మాట్లాడేది
రాధక్ ఫోన్ చేతలేవ నువ్వు
ఆహా అప్పుడు నెంబర్ ఫీడ్ చేయల అప్పుడు టక్కున ఫస్ట్ ఏం చేసినాం ఇది ఓపెనింగ్ కాగానే ఫస్ట్ ఫస్ట్ రాగక్క చేసింది నా దానికి చేయనున్నది
హ
అ అక్క అక్కే వచ్చింది తక్కున ఆమెక ఆ నెంబర్ పీడ అయితది కడిగా
ఉమ్
పవిత్రాలు ఉష చేసింది ఉషది నెంబర్ ఫీడ్ అయింది ఇంకా పూర్ మీ నీది ఉష ఆడున్నక్కడ కలిపింది నీ నెంబర్ నాకు
ఆహా
నీకు మూడయినాయా
ఆ
కళ్యాణ ఇదికి తక్కువడా కావాలదు ఎవ లేర్లే అన్నారుకి ఈ మూడ అయిపోయాయి అప్పుడు చ స్థానక్ కలపలే ఇ లోపు కళ్యాణ కలిపింది మళ్ళా నేనే కళ్యాణి కలుపుపిన్నా వాళ్ళ
ఆ వాళ నలుగురు అయ్యారని ఇటు కలిపింది లే
ఆ వాట్ల యి నలుగురు అయిపోయారు నలుగురు అయినంటే కదా ఐదు కలపపోదారా నాలుగు టే నాలుగఐదులు ఇరవైదు మరిమికు ఇగ ఐదఐదు కాల్స్ మాట్లాడాలి కదా
ఇవ మళ్ళ ఈవినింగ్ నెట్ బ్యా
ఇయళ అయిపోతేయిరా రేపు పొద్దున పదకొండు ఇంటి వరకు అయిపోతాయి మరి చే పని అయిపోతుంది నీకు నేను చేసుకుంటే అయిపోతుంది ఎదుగుమారిగా ఆమను ద ఏం మాట్లాదు మళ్ళీ నా ఫోన్ లో బ్యాలన్స్ చేయించుకు అమ్మలు నెట్టు ఉంటది లేదు నెట్ బ్యాలన్స్ రేపు ఉంటది అమ్ముల దగ్గరగాని తకు ఏ ఎం ముక్కల దాక మాట్లాడుకుంటే ఐపో వద్దు ఇప్పుడు కొద్దిసేపు ఆగి చేద్దే మే ఇడు ఎమటమ్మట కాదు ఇప్పు నేను చేసిన కదానేను నువ్వు నాకు చేత్తవు నువ్వు చేస్తావ్ మల్ల ఒక అర్థగంట ఒక అర్ధగంట ఆగి నువ్వు ఎవరితోనో మాట్లాడి లోపు అనగి అందు బాస్ ఆ అన్న మీ అన్న పన్నడి ఇప్పుడే లేవడు గంట దాకా
ఆహా
ఇప్పుడే తిని పండుకున్నాడ్ రా ఇప్పుడు లేవాడు ఒక గంట దాకా అందుకని ఇబ్బంది లే ఉంది అదిగ అట్లా చీను నీ నయ్యన్ను నేను చేసినను మల్లా లేదు ఫోన్ మాట్లాడాకనే చేద్దాంలే ముగిపోయింది ఏముంది వీలైతేజేస్తాను లేకపోతే రేపు పొద్దున్నలోప్ రేప్ పద్దున పద్దున్నేమో వీలని బట్టి నువ్వు ఎన్ బిక్కుంటనవ్ ఇంగ లేకపోతే సాయంత్రం అమ్ముడు నిట్టుంటది లే కడుపు వాట్స్ ఆప్ ఆన్ చేసి
ఏ అమ్మలత్తది కద అమ్మలు వచ్చినంక ఏదో ఒకటి చెత్తదిలే
ఆ అట్లా చూద్దం టైం బట్టి వీళ్ కాకపోతె లేదు వీళ్లైతె చేసేదె తొమ్మిది దాక ఎట్లాగా నిదర రాదు పడుకునేది కాదు
మేం గుడికాడికి పోతన్నాం ఎ
ఈ యాల ఏం వారం
కోలా
ఇవలా ఆదివారము కదా పోరాటమా ఆహ కోలాటానికి పోతారా సరా అయితే ఇంగ అట్లైతే ఏం గాదులే వీళ్ళు అదే చెప్తలేదా వీళ్ళని బట్టి లేకపోతే అమ్ములు వా అది ఓపెన్ చేసులోనైన మాట్లాడతాది ఈ టైం అప్పుడే మళ ఏంది అట్లా మనిషికి ఒక కాల్ అయితె పూర్తి చేద్దం అట్లా ఇయ్యాల్
అదే నే మళ్ళీ ఇగ నేను చేత్త
ఆ
మా ఊషకు రెండు రోజులనించి చేతనే లేను మా ఉష కి రొండురోజులాయ నెన్ చేయనే చేయలే
నిన్న ఉష లేనే లేదండి లేట్ అయింది వచ్చేయాలకె
ఉమ్
నిన్న లేదు కదా నిన్న కూడా నిన్న చేయలే నిన్న చేయలే మొన్న చేసింది మళ్ళీ ఇయాల చేసినమ్ ఇవాళనే అప్పుడు చేసింది ఉష చేసింది నేను ఉష చేసింది ఫస్ట్లే అక్క కాళీగా ఉన్నవ అక్క మళ్ళ రాత్రి పని ఉంటదని చేసింది
ఊ
మూడింట అప్పుడు అ కాసేపటి రాజక్క కూడ చేసింది మూడింట టప్పుడే కాని అక్కకు కుదర్లే ఇగ
కలవల నీకు
అప్పుడా ఆ నాకీ మీ అన్న వచ్చి అన్నం పెట్టు అది ఇది అంటంటే అట్నే ఉన్న మూడు నాలుగు అయింది అందుకనే ఆగింది నీకు చేసింద మల్ల అప్పుడు
ఆ మూడు రెండున్నరకు చేసింది మాట్లాడింది చేలో ఉన్నా
అదే నా చేసిన చేసింది ఇగ అప్పుడు లేద నీకి చేసినంక నాక్ చేసిన ఉంది
ఆ నువ్వు ఏడ్చినవంట కదా
ఆ చేస్తే కనక అప్పుడు బిజీ గా ఉందిగా నేను మాట్లేడ్లే మీ అన్న వచ్చినని
అందుకని బ ఇప్పుడు అమ్ములు నిమ్మళంగా ఉంటదనీ ఇప్పుడే చేసిన ఇగ ఇద్దరం తన మరి ఇప్పుడు అమ్మగ అందుకని ఇగ
అముల్ ని అడగాలి ఇప్పుడు అమ్ముల్ని అడగాలి యా అది పెట్టుకోవచ్చా అని రేపు వచ్చి అడుగుత
ఆ వారం రోజుల
ఉంటద వారం
ఆ వారం ఉంటది ర మళ్లీ ఆదివారం దాక వుంటాది
ఉహు
నయం అయిపోయినకే పోతది
ఉహు
అందుకని
ఉగాది కి రాలేదని పాపం పండగే
ఆ ఉగాదికి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పోయింది
ఊ
వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పోయింది
ఆ నుండి డైరెక్ట్ బస్ ఉంటుద అక్క
ఆ నుంచి
బాసర్ నుండి ఎట్ల వో తరు
బాసర డైరెక్ట్ హన్మకొండ నుంచెల్ నిజాంబాద్ ఉంటది బాసరకు ఉండదు
నేనేనా ఇల
బాదచ్ బస్సుకైన రావచ్చు ఫస్ట్ బస్సుకైతే హన్మకొండ మన అన్మకొండ పోయి అన్మకొండ నించి నిజాంబాద్ పోవాలే
ఉం
అడ్ నుంచి బాసర బా బాసర బస్సులుంటాయి
నిజాంబాద్ నుండి ఉంటాయా
ఆ నిజాంబాద్ నుంచి ఉంటాయి ఇడ హన్మకొండ నుంచి ఉండయ్ ఎక్కువ నిజాంబాద్ నుత్తువ్ బైపాస్ అని పెడతాడు అది బాసర బైపాస్ అని పెడతాడు అవతల వేరే ఊర్లకువోతయి రెండు ఊర్లకు బైపాస్ అని దిగితే మనం అక్కడ రై ఆటోలు ఉంటయి ఆటోకు ముప్పై రూపాయిలు ఇచ్చి దిచ్ తొవుంట వాడె కాలేజ్ కాడ దింపుతడు
ఉహు
పొతె ఐదు ఒందలు తీసుకుంటడు మూడు ఒందలో నాలుగు ఒందలో తీసుకుంటరు కిరాయి మానం ఇంగ ఎవరు ఉండరు ఒక్కొక్కసారి టైంకి ఎందుకు అట్లా నలుగురు ఐదుగురు పోతునే ఏం కాదు టైం ఆ బాసరా దాక పనిచెత్తది ఆధార్ కార్డ్ ఇప్పుడు అమ్ములు ఆ తెలంగాణే గదరా తెలంగాణ అందుకే ఇప్పుడు బస్లకే వస్తాంది ఎక్కువ
బాస అ
ఆ అమ్మనాన్నే
అత్తమ్మ ఇగ
రండి ఆ
అన్నేనా
ఆ అన్నే అట్లా ఈ బాసరైతే దైర్ తాపా తరసదాగా
పేయినవా ఎప్పుడన్న గుడికి
ఒక్కసారే పోయింద్రా ఇంతరూ పోలే పోలే ఒకటే సారి పోయినా
ఉహ్ హు
లేదు ఆడికి పోలే. పోదంటను పోబుద్ది కాదు. ఒకదానికి పోబుద్ది కా అహ్ లాస్ట్ వరకు రావందిరిగి మావడు నేను పోయి వద్దాంటేమ ఎమ్ వస్తాడో రాడో ఇగా బాస్ అడగాలే వాన్నే
తీసుకోతాడ శేఖరూ
ఆ వాడ్ తీసుకపోతరు. బస్సుకేన పోవచ్చు. వాహ్ పోవచ్చు గదరా ఆహ్ మనమయినా పోవ్ బస్ కైతే రా మనిషి తోడుంటారు. మా జత కాలేదు రా ఇంకా టైం ము ఆహ్ ఆ ఇప్పుడు ఆ ఇప్పుడ అయింది. నిమిషాలు నాకు లేట్గాబడ్ తది అందుకే అడుగుతు సుతన
నేను తే చేత్తా
ఆహ్
చేయాల్న
చెయ్యిగా. మన పని లో పని అయిపోతది. ఇగా రేపు చూస్కుందా మళ్ళీ ఇంకోకాలు